హలో చాలా నమస్కారం బాగున్నార
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
బావున్నా మండి
అంతా కుశలమేనా అండి
ఈ చట కుశలమేనండి ఆ చెట అంతా కుశలమేనా
కుషాలమేనండి వర్షం పడుతున్నదండి ఇప్పుడిప్పుడు
ఆ చడవండి
తడవడానికి మీలాంటి మిత్రురాలు నాకు లేదండి
ఈ మాటల్లో తడబడ్తన్నారంటే ఇంగ ఎంత తేడా ఉండల్లా జూస్కోండి
లేదండి మేము జుట్టూ దూగుతున్నాము చిక్కు ఎక్కువగా ఉన్నది నొప్పిగా ఉన్నదిఅండి చుర్ చుర్ చురు అంటున్నదండి
నా తలలో ఎందుకో మంటగా ఉందండి ఎందుకో అర్థం కాలా
నీకు చుండ్రు వచ్చదేమో చూసుకోండి హెడన్ సోల్డర్ అనే శాంపూ వాడినచో
అసల్ చుండ్రే లేదండి గుళ్ళల్ లేస్నయ్ చిన్న చిన్నగా చెమటకాయలాగా
అయ్యో ఏమైందండి ఏమన్నా చూస్కోండి
ఏమ్ జేయాల్నో అర్థంగాలే నాకు దీన్ని
డ్యాన్స్ వేయండి పోతదంటే మీరు వినరండి బాబు
ఉమ్ ఏమ్ ఇదంతా
దేనికైనా ఒక్కటే ఒక విది అండి ఇన్ని ప్రాబ్లములకైనా ఒకటే సమాధానం అని డ్యాన్స్
హ
మేమ్ ఏం చేస్తున్నాం తెల్సా అండి మా పీజీ పైకి ఎక్కి అక్కడ జడదువ్వుకుంటూ మీతో సంభాషిస్ టు వర్షాన్ని ఆస్వాదిస్తూ నేస్తున్నామండి తు తు తు అండి
మీ పన్లన్నీ తుతులే లన్ని
ఏం చేద్దామండి తూతూ బత్కయిపోయింది నాది
హుఆ
చినుకులు అప్పుడే ఆగిపోయినావండి బాబు నాలుగే నాలుగండి గాలికి అలా పోయ్ ఇలా వెళ్ళిపోయాయండి ఏ లేదండి పడ్తన్నాయండి బాబు గాలిక్ కనిపించట్లే పడ్తన్నాయ్ పడ్తన్నాయ్ ఎండా ఒక వైపు వర్షం ఒక వైపు
అయితే రైవో వస్తుంది చూసుకోండి
ఆ అవున అండి మీకు ఇలాంటి బలె తెలుస్తాయండి
ఆన్ నాకన్ని అలా తెల్సిపోతాంటాయ్ అంతే
ఏంటండి మీరేమో మీ పేరేమైనా ఇదే అండి అదేదో అది
సీత
ఆహో ఏంటండి సీతమ్మ వాకిట్లో మీరు సీతమ్మ వాకిట్లో సినిమాల్లో చెట్టు సినిమా బాగా చూసా చూసారాండి
అన్ని సినిమాళు చూసినారండి అ తోటే ఏ ఏమి లేదు
మరి సీత అని వారి గురించి చెప్తుంటే ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నదండి మబ్బులు కమ్మేసాయండి అక్కడ అంతా మొత్తం వర్షం పడుతున్నట్టుందండి
ఆస్వాదించండి ఆస్వాదించండి
మీరు కూడా వచ్చినచో బాగుండనని అనిపిస్తున్నాదండి
నేను ఏం చేయ్యాలండి మీరు నాకు ఉద్యోగాన్ని తెచ్చి పెట్టండిఇప్ ఇప్పుడు ఈ క్షణమే లగేజ్ సర్దుకొని వచ్చేస్తనాండి
మా నాన్నగారికి కంపెనీ లేదండి ఉద్యోగాల కంపెనీయా ఉండుంటే తెస్తుంటూ కాని
మనింగ్ అదే అండి నేను వచ్చినచో పీజీ డబ్బులు బొక్క బయట తిండి బొక్క నా స్ట్రెస్ బొక్క
మీరే ఒక పెద్ద బొక్కండి
ఇప్పుడండి మీరు కూడా అట్లా అంటున్నారు ఇంకా నేను ఏం చేసేదండి
మా ముస్లిం స్నేహితురాలు మీద గుర్తుందాండి మా డిగ్రీ కళాశాల స్నేహితురాలు
ఆ గుర్తుందండి
వారు వచ్చారండి బెంగుళూరుకి అదే వెళ్ళారండి బెంగళూర్కి వెళ్ళి చదువుకుంటారంటండీ
ఏం చదువుతారు
అ ఉద్యోగానికి చదువుకుంటారంటండి
ఉద్యోగానికి ఏం చదువుతారండి ఉన్
ఉద్యోగానికి అది ఇది నేర్చుకోవాలి కదండి కోర్స్
కోర్సు కోర్సు చదువుతాందా
కోర్సులు చదువుకుంటూ ఇంటర్వ్యూలకి పోతుందంటాండి
అవునండి మరి మీ దగ్గర లేదాండి
మా దగ్గర ఎందుకుంటారండి ఇక్కడ ఏముందని ఉంటారండి
ఆ మీకు చాలా దూరంలో ఉన్న
ఆ అవునండి మాకు విషయం తెలసింది తిరుపతిలో ఏదో కంపెనీలు వస్తున్నాయంట కదండి
నాకేమ్ తెల్సాండి నాకేమ్ తెలీదాండి
మా అన్నగారు ఒకరు చెప్పారండి మీకేమైనా తెలుసేమో అని అడుగుతున్నారండి
ఏమోనండి మాకు తెలియదు
అసట ఉన్నచో మేము వెళ్దామని అనుకుంటున్నాము అండి
అది ఆన్లైనా వాకి ఇన్డ్రైవా అండి
రెండూ కాదండి
మరి
అది ఇదండి ఒకరు ఒకరు మనకీ చెప్పి వారు చెప్తారు కదండి దాన్ని ఏమంట్ సరండీ ఆ అది అండి అది అది
మా నాకు చెప్పండి నేను వస్తాను
చూస్తామండి ఫస్ట్ మాది అయినొచ్చు మేము మీది ఆలోచిస్తామండి.
ఉమ్ ఫస్ట్ మీరు పోండి తర్వాత వాలంటే చూద్దాం.
అదే అండి మాకు నమ్ముకొని ఉన్న వారిని మేము ఎప్పుడు వదలమండి.
ఔనా అండి ఆ ఈ ఇది రికార్డ్ చేసుకోని పెట్టుకోవాలండి.
కానీ మీరు మాత్రం మాకు మీరు మమ్మల్ని ఎప్పుడు నమ్ముకున్నారండి ఫస్ట్?
ఆ అవునండి ఔను ఔను అంతే అంతే అండి కరెక్టే
ఒప్పుకున్నారు మీరే నిజం
అదే కదా కష్టం ఉహు
ఔనండి కష్టమే అండి ఏంటండి ఇప్పుడు
హుమ్ అగి
హ మీరు ఎ ఎక్కడైనా వేరే దేశంకి వెళ్ళాలని అనుకుంటున్నారా అండి వెకేషన్ కోసం?
వెకేషన్ కోసం కాదు కాని ఉద్యోగం కోసం పోవాల అనుకుంటున్నా.
ఎక్కడికండి?
యాదో కంట్రీకి ఈ కంట్రి కాకకుండా
మీకు ఉద్యోగం ఇవ్వరండి వాళ్ళు
నాకు డిమార్ట్ లో పనిచేసినా చాలా అనిపిస్తుందిండి వాళ్ళకు వచ్చే జీతమే వన్లీ సాఫ్ట్వేర్ వాళ్ళకి వచ్చేదానికన్నా
అ లేదండి నిజమే అదైతే ఉ ఏంటో అండి బయట వెదర్ ఫుల్ మీకు తెలుసా అండి మా పీజీలో వచ్చి పని చేసే అక్క వాళ్ళకి వాళ్ళు నాలుగైదు పీజీలో పని చేస్తే ఒక్కొక్క పీజీలో పది వేలు పైనే ఇస్తారండి.
అసలు ఏం జెత్తరండి ఈ పని?
కసు నుంచి మాపు పెట్టి వాష్ రూమ్ లు కడగాల
మ్ ఎలా ఉంది?
వారి పనే బాగుంది అండి ఇ బాబు
హ్మ్
మ్ వంట వారికి కూడా ఒక ఇరవై వేలు వస్తదండి దగ్గరి దగ్గర.
అవునా మేలండి అందుకే యుఎస్ లో ఆడాలర్ సిటిగాని పె తె ఎంతోస్తుందో మి డబ్బులు
హ్హ్ కానీ వద్దులేండి
హ హ
హవ్ ఏదైనా ఇబ్బందికరమేయండి
అవునండి
మ్
ఎక్కడ వేరే కంట్రీస్ చూడాల అండి మంచి జాబ్ ఇచ్చేవాళ్ళు
ఆహా అవునండి మీరు వెళ్ళి అడగండి ఎవరినైనా మాకు జాబు ఇస్తురున్
క్కే బోను పక్కన దేశానికి బూమ్ అంటున్నారు మీరు
మీ స్నేహితురాలు ఉంది కదండి వారిని అడగండి.
ఎవరు ఉన్నారు అండి
మీ స్నేహితురాలు హైదరాబాదు స్నేహితురాలు వారు చేస్తున్నారు కదా మీరు అడగండి
ఆ పాప ఏం చేస్తుందండి
ఏదో చేస్తుందంట కదండడి ఉద్యోగము
ఆ చిన్నదే కాల్ సెంటర్ అండి
ఇంకా చేస్తున్నారండి ఎవరు
ఎవరు ఉన్నారండి
హు మరి వెళ్ మీరు వారిని అడిగితే వారుు చెప్తారు కదండి మీరు చెప్పండి అంటే
నన్ను కొట్టిన వార అండి
నిన్ను కోట్టిన వార మిమ్మల్ని ఎవరు కొట్టరండి
నేను ఉన్నా ఆ నన్ను అది మీ స్నేహితురల అండి
మీరు నిద్ర నుంచి లేచినచో మంచిగ ఉండనండి
ఇప్పుడే లే
ఏంటండి మరి మీరు ఇల ఉన్నారు
ఈ చాల నిద్దుర వస్తుంది
మీకు మీ పని పట్ల పట్టుదలే లేదండి అలా నిద్ర వస్తే ఎలా అండి
ఆ పని అంత
ఏంటండి అంత అవహేళన చేస్తున్నారు
అవహేలాన ఏం లేదండి చాల మంచి పనే చెప్తున
దీని తర్వాత ఇంకొకటి కూడ చేస్తారా అండి లేకపోతే లేదా అండి
పండుకుంటాం అండి
మీకు నిద్ర వచ్చినప్పుడు మేము మేలుకుంటాం మేము మేలుకున్నప్పుడు మీరు నిద్ర పోతారు ఏంటో అండి
మీరు మీరు కూడ పడుకోండి ఇప్పుడు ఎవరు వద్దన్నారు
మేము పడుకోం అండి రాత్రి యందు నిద్ర
రాత్రి ఉదయించే సూర్యుడు ల ఉంటార
అవునండి మీకెలా తెలుసు
ఏమోండి నాకు అన్నీ అలా తెలిసిపోతుంటాయి అంతే
మీరు ఎందుకండి సినిమా డైలాగులు బలే వాడుతారండి
సినిమాలు చూసి చూసి ఇట్లా తయారవుతానము అండి
అదే అండి ఇంకేంటండి
మీరే
ఏముందండి నాలుగు చినుకులు పడి ఎండ సం ఎండ గుప్పని కొడుతుందండి
కోట్టద్దని చెప్పండి
మీరు చెప్పండి మీరు మీ వింటారు మా మాట ఎవరు ఇంటారు అండి
ఆ
పిచ్చి పుల్లారావు గారు కూడ వినరండి
ఇప్పుడు చెప్పుకున్నారు
అవునండి మీ పేరు కూడ పిచ్చి పుల్లారావే కదండి
ఆ దండి
ఓసారి మీ పేరు పుల్లారావూ పిచ్చి కదండి మర్చిపోయా
నూ పేరు
మా పేరు శివమణి
అది కాకుండా
మా పేరు ఎందుకు శివమణి అని పెట్టుకున్నాము మీకు తెలుసా అండి శివుడు ఇంకొ రూపంమండి
ఓ
జోకు బాగువునదా అండి
ఇది తెలుసుకున్నందుకు మంచిది
ఇప్పుడే మేము జోకు చెప్పామండి నవ్వండి మీరు సమయం ముగిసినదండి ధన్యవాదాలు
ధన్యవాదాలు అండి ధన్యవాదాలు
ధన్యవాదాలు